లాస్ట్ వన్ ఫోర్ వన్ చెప్పు
చిరాకుస్తుంది నాకు
పర్లే పర్లే చెప్పు
ఇంది ఇన్ని
వాతావరణం బాగుంది చల
కూల్ ఉంది నిజంగా
బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉంది అందులో ఏ టీ ఎం వచ్చిందంట నాలుగుంటలనే ఉంట బ్యాక్ లా ఏ టి ఎం కార్డు తెచ్చుకోలి ఎప్పుడు వద్దాం అనుకున్నా వీలు పడకపోతుండే మధ్యాహ్నం ఎట్లా కాళీగా ఉంటా పోయి తెచ్చుకోవాలి ఇగ
నాదేమో ఫిఫ్టీన్ డేస్ అన్నాడు ఇంకా రావట్లేదు అది నిన్న పోతేనేమో అయినా
పంజాబ్ నేషనలా పోయిపోయి గది ఎందుకు తీసుకునవ్
ఇగ ఫస్ట్ అకౌంట్ కదా ఇన్నే కట్టిపియాల్సిన్ తర్వాత
ఊర్ల ఏదైనా ఊర్లో ఉండాల్సిందే ఇగ
ఆ తర్వాత హైదరాబాద్ పేయినంక కోటక్ బ్యాంక్ దీపియాలి
ఎస్ బి ఐ తీసుకో
కోటేగ్ తీసుకోవాలి ఫస్ట్
సేపు మీతో ఫోన్ మాట్లాడితే ఓక్కడొచ్చి ఫోన్ ఫోన్జేయవా ఫోన్ స్విచ్ఆఫ్ అయ్యింది ఫోన్ చేసుకుంటా అన్నడు.
ఇయొచ్చుగా పాపం మారే
వేరే వాళ్ళు చేసుకొని మాట్లాడుతున్నారు రీఛార్జ్ లేదని అని చెప్పిన నేను ఒకది సిచువేషన్లా ఒకటి పేస్ చేసినా నాకు అది ఇంత ముందుకి వన్ ఇయర్ బ్యాకు వేరే ఐఫోన్ వాడుతుంటే అది అమ్మేసిన హైదరాబాద్ పోయి రిటర్న్ వసటేప్పుడు నా దగ్గర ఫోన్ లేదు
అవును మీకు అంత ఆనందం ఏంది ఐఫోన్లు తీసుకొని మళ్ళ అమ్మాలని
నేను యూజ్ చేయాలంటే పిచ్చి నా కాద ఒకటి యూజ్ చేయాలి దాని వాడి చూడాలి దాని వాడలే అన్న ఇంటెన్షన్ ఉంది మైండ్ లా
మాకా చూడ చూస్తాను ఫస్ట్ ఏమో గొడవ వేసుకొని తీసుకొనిరాలా మమ్మీతోని మళ్ళా ఎవరి చెప్పకుండానే అమ్మేసుకున్నా ఫోన్
తీసుకున్నా నేన్ గాని ఇగ వన్ ఇయర్ మంచిగా వాడినా పోట్టుపోటు వాడిన తర్వాత ఇ దాన్ని అమ్మేయాలని వడ్డది ట్రబుల్ ఇస్తున్నది అవసరం లే అనిపించింది ఇక అమ్మేషి ఇగ్ ఊరు మల్లెపేల్లిలా మామ ఉంటాడు డ్యూటీ యేస్తడు మల్లెపేల్లికి వచ్చి ఫోన్ చేయ్ బస్టాండ్లకెయి నేన్ వచ్ ఏవారితోటన్న ఫోన్ చేయ్ నేను వస్తా అన్నడు బస్ స్టాండ్కి వచ్చి పోవాలని ఒక పది మందిని ఫోన్ ఆడితే ఎవ్వరు ఫోన్ ఇయలే ఇయనని చెప్పిరు డైరెక్ట్ ఆ ఆ
ఆమె ఫ్లవర్ ఇయ్యలేదా
ఎవ్వరియ్యలే చానా మందినడిగిన షాప్లోల్ల నాల్లనీళ్ళని
లేచిపోతే మా పిన్నికి
ఆ ఇంగ అట్లవున్నది జనరేషన్ ఏదో మంచోన్ని గూడ చెడ్డగ ఇట్ల అనుకోవడం ఆ నాకిగా బాగ ఫేసయింది గదా చాలా వరకు ఎవ్వరడిగినా ఈ రోజు ఇద్దరు అడిగిరు నన్నిప్పుడు
ఉ నీకైందన్జెప్పి అట్ల ఏస్నవ పాపం వాళ్ళగ్గుడా అంతే అంటవ
మనం అనుభవించినప్పుడు బయటోళ్లు గూడ అనుభవించాలంతె
ఛీ అట్లుండోద్దు
లేదు అట్నే ఉండాల్లె
హాస్టల్లో గుడా మేమడ నేను ఫస్ట్ అడగన్ డే ఎ అడగనెవ్వర్ని అడిగినంక ఇయ్యలేదనన్ కొ నకద్ ఇంగదే ఉంటది మైండ్ల
నేను వడ్డగా నాక్ మైండ్ల ఇప్పుడీకుంది అది జరిగి వన్నియర్ అయితుంది
ఇంగ నాకు అద్ ఆ డే మొత్తం ఇంగేదో కోల్పోయిన ట్లుంటే ఏంగాదు గన్ గలీజ్గ అంతే వాళ్లేమన్కు లవర్ కి ఏసి కొంటరేమో పేరెంట్స్కి చేసుకున్న లవర్కే అనుకుంటరు ఇయ్యరు అ ఛార్జింగ్ లేదు బ్యాలెన్స్ లేదన్జెప్తరు ప్రతీ ఒక్కరు మా అమ్మీ ఇచ్చింది గూడ న దానికి ఎందుకిస్తవ్ మమ్మీ అనండ చ్ మళ్ళీయ్యి మమ్మీ మా మమ్మే ఇస్తది మీరు గూడ అట్లనే అడుగుతరు గదా వచ్చి అనంటది ఇయ్యి మమ్మీ మళ్ళీ మాట్లాడుకోని వాళ్ళ పేరెంట్స్ కోరంగాయే
నాకు ఇంకో సిచ్యువేషన్ గూడ ఐంది మా మదూకరు ఉంటడుగా సుధాకర్ వాళ్ళన్న ఒకాయన
ఆ
ఆయనది షాపు ఆయిల్ చిన్న బిజినెస్ ఉండె వాళ్ళకు ఆయిల్ షాపు అల్ల ఉంటే ఒక బ్బాయి ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇలా లేసిపోయొచ్చీ ఒక అమ్మాయి అమ్మాయిని బయట నిలిచోబెట్టి ఆడ అబ్బాయి ఫోన్జేసి కుంటివిగాప్పుడు అంటే ఇగ ఇగెవ్వరన్నా ఇస్తరుగాద ఇట్లనే అడిగితే
ఆహా
అట్లనే ఇగా ఆ మనేజోలడు తురు అయితేమన్నట్టు ఇచ్చినయన ఇస్తె బయటకి పోయి మాట్లాడుకుంటురు మూడు నిమిషాలు మాట్లాడుకున్నట ఏం మాట్లాడుకున్నరో తెలువదు ఆ రోజు ఇగ ఈవినింగ్ నుంచి ఫోన్లు స్టార్టయినయి ఆయనకి మాన్నకి ఎవరినించి ఆళ్లమ్మోళ్ల ఆళ్ళ నించి అళ్ పేరెంట్స్ నుంచి లేషిపోయోచ్చిరాళ్లు ఆళ్ళమ్మోల్లకు ఫోన్జేసుకురు ఖతం వాళ్ళ అమ్మోళ్లు ఫోన్జేసి ఆ ఫ్రెండువు నువ్వు ఆళ్లు నీకు తెలువకుంట పోలేదు నీ దగ్గరనే ఉన్రు ఏడ పెట్టనవ్ పోలీసోల్ళని పిలిపిస్తున్నా అన్ చెప్పు అడ్రస్ చెప్పు అని అడ్డౌలే అని తిట్టిరు ఎంత ఫేస్ జేసిండు తెలుసా రెండు మూడు రోజులు చుక్కల్ చూపించారుయనకి
అవును అట్లాంటిది చేశన్ననేమో అది బాద ఇయ్యాలనిపిచ్చింది మ
స్తు భయమైంది ఇగ ఇంగోపారి జీవితంల ఫోన్లియోద్దని ఆ సిచ్యువేషనొకటి గాయన చెప్పిండు డైరెక్ట్ ఎట్లా తప్పుచేయలేగా నా అడ్రస్ ఇది మీకు నమ్ మీ చెప్తున్నగా నమ్మోకటి
అయిపోయింది హలో